హలో
ఏం చేస్తున్నవ్
ఏం లా హాస్పిటల్కి వచ్చిన ఉత్తిన చెకప్కి వచ్చిన
అనా ఎన్న వన్నం
తిన్నా మధ్యాహ్నం తిన్నా
ఎంకనీ
గుత్త ఉంతాయి చార్
సేమ్ మదిగాడ అదే
ఆ మంచి కుమ్మగా
బుధంకాయ చారు అది కూడా ఎవలి అసి మమే ద అరా ఆహా
ఏది హల్సల్ క చమ్న్నా
ఏ ఎత్తాను
ఏం లే పాపా పాాల అ తంది
ఏ పాపాా ఏ మాజది కనా హ క త పట హిండి బయ నంగా చెతలే పట్టి ఇగ ఆ తకదుం సుత్తా నరా ఏం చేైతలే
ఇ
తబ్త ై లో చూ మ కంచ మన పప్పాకిద సజాతకి
హలో హలో